ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తంది
ఏం చేస్తునవ్
ఏమ అసైన్మెంట్ రాస్తునవ్
ఏంచేస్తునవ్
హుమ్ ఆన్సర్స్ ఎవరి దగ్గర న చూసా మన నోడుసులో ర
ఆహా ఈది పిల్లా సాయి రాసిందా అది వాళ ఫొటోస్ తీసింది సో అది పెట్టింటే అవి రాస్తాం
చెక్ వన్ట్ యూ స్పీక్
ఏంటి
నథింగ్ ఒకే ఫుడ్ ఏం పెడతారు ఈ రోజు
ఇరోజ జనవరి థాస్ డే జాస్తి అన్నం అయి అన్నం పప్పు అనుకుంటున్నా అంతేలే అన్నం పప్పు పెడతాడు ఇంకేం పెడతాడు
తారు ఉమ్ ఆ
ఏం అంత త్వరగానా
నేను ఈవినింగే తిన్నా కొంచ్
అంటే అప్పుడే చేసే ఇప్పుే చే పెతేసిధార
ఉ ఆపో ది టిఫిన్స్ రోజు నైట్ టు లేట్ అవు అది ఇడ్లీ దోశ ఎప్పుడు అన్నా చేస్తే ఇట్లో
మీక మళ్ని కుుర్గా చేసిస్తారయితే
హ మావలు సెవెన్ నుంచి తింటూ ఉంటారు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ ఎయిట్ కంటే లోపే అయి పోతుంది ఫుడ్
ఓహ ఎంత కాస్ట్ ఉంటగా
అ ఈవినింగ్ నువ్వు కార్ం నుంచి వచ్చినాకే ఆకలి వస్తుంది కదా
ఉన్లే ఉలే
ఆ ఇంకా టైం వయ్యేసరికి ఇంక తినస్తారు అందరు మళ్ళీ ఇంకా నైట్ వరకు మెల్కుంటే వాళ్ళకి మళ్ ఆగలేస్తంది చాలనుకో
మళ్ళా వచ్చి తింటారా
మళ్ళీ వచ్చ తినక్కలేదు ఒకసారి ఒకసారి
చూస్తా ఉంటారా మెస్ట్ లో అంతా
మాలయి ఏ ఎంచి ఉంటనే నేను అసట్ రావాలంటే బ్లాక్ పెన్ కావాలి పెన్సిల్ కావాలి బయట బుర తెచ్చుకుందాం అనుకుంటున్నా అట్లే అయిపోయింది అంతా
హ్మ్ సరిపోయే ఇంత రాసినట్టే
పోయి పోయి తేవాల లేదు రాయాల్సిందే ఈ రోజుకి కంప్లీట్ చేయాల
హ్మ్ అప్పటి నుంచి రాస్ స్తున్నా తెలుసా ఈ క్వశ్చన్ ఇంకా అయిపోలేదు తెలుసా అప్పటి నుండి రాస్ తన్నా గీస్తాన్న ఫాబ్రికేషన్
నిన్న అవ్వదు నేను చెప్తున్నాగా
ఎంత లాభంతా చూసేసే ఒక పదిడి నిమిషాలు ఇరవై నిమిషాలు కమ్ చేయొచ్చు అన్నన్నాయి కానీ వేస్తతా అంటే ఇంకా అయిపోనే లేదు ఇవి దీన్ బదిలు తీర రాసద బెస్ట్ అంస్తాందిన
అవును అంతే కదా
అవును ఇవ మడు కేసేరిటు ఎం ఉక్కర స్వామి అవును
నా కాల్ సౌండ్ ఏమన్నా వినిపిస్తుందా
పక్కనా ఇ ఎరు అడస్ంది లైట్ లైట్గా
అయితే రాలేదుగా
ఏం సౌండ్
కాల్ రింగ్ టోన్ సౌండ్
ఆహా అట్ల ఉంద అట్లా
అదే నాకు కాలు వస్తుందిలే వాట్సప్ లో ఏమో అందుకు అది రింగ్ టోన్ మాత్రమే వినిపిస్తు తుంది కాల్ ఎవరని తెలియకుండా అందుకు నీకేమైనా వినిపిస్తోందా ఏమో అని మ్మ్ ఎవరు కట్ కూడా చెయలేదే
అయ్యయ్యో రేపు ఏం రేప్ ఏం చేస్తారు మార్నింగ్ టిఫెన్
ఉహు ఒక్కటని అంటే పర్టిక్యలర్ లేదు ఇక్కడ మా దాం
అంటే ఏం చేయాలని వస్తే చూస్తా
ఆ అంటే ఇప్పుడోకరోజు మామూలుగా మండే బొండా పెట్టారే అనకో నెక్స్ట్ ఇడ్లీ ఇంకో రోజు పొంగల్ ఇంకో రోజు ఉప్మా ఒక రోజు సేమ్యా ఉప్మా మళ్ళీ ఇంకో రోజు ఇడ్లీ ఉంటుంది ఒక రోజు దోసా ఒక్క రోజె మార్నింగ్ టైమ్ లో ఇడ్లీ ఇంకో రోజు పూరి
ఆహా
ఇట్లా అయిపోయి నాక మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాల అనిపిస్తుందో అట్లా దాన్ని బట్టి అలా చేసుకుంటూ తారు ఇంకా కర్రీస్ కూడా అంతే ఈవెన్ క్యారీకైనా ఆ ఏవంట ఇం అప్పుడు దాన్ని బట్టి చేస్తా ఉంటంది ఉంటారు అంతే మెను అంటే ఏం లేదు హామ్ నా ఇంట్లో కూడా ఇంకొక రోజు ఇడ్లీ ఒక రోజు దోస ఆ ఆ
ఇట్లా చేస్తారా ఆ
అప్పటికప్పుడు వేస్తారు దోశలు అయితే అట్లేదంతే మే
బాగుంటది ఎగ్ దోశ పెట్రా
ఉహు మళ బడ్డరే
ఓహా మసాలా దోస
ఏమల్ ఓన్లీ ప్లేయిన్ దోస అంతంట మాంల వె
అవునా మాక ఏం లేదు తెలుసా వీక్లీ వన్ టై వచ్చేసి నార్మల్ తొక్క పెడ్తాడు ఒకసారి మసాలా దోసె పెడతాడు అంటే మసాలా అంటే ఏం పెద్ద ఉండదు చ్చే దాంట్లో కారం వేస్తాడు కదా మామూలుగా దోసు లోకి ఆ కారం దోశ పైనేస్తాడు పెనుం పై అది మసాలా దోస
అది మసాలా దోసె ఎట్లవుతుంది కారం దోస్ సు గదా ఔతాది
కారం దోస
అం ఏముందిలే ఆడ కారం నాన్ ట్లద్దుకొని తింటే ఏం దాన్ని బూస్తే ఏముందిగాన్ ఉమ్ ఊ మేమే మొన్న మాక్ దోశ పోస్తా ఉంటే త తినలేక అన్న కానీ ఇప్పుడు వేసేది మాకు నైట్ లో మొన్న అందు కానీ వేస్ ఉంటే ఉన్న రెండి ఎక్స్ ఎగ్ దోస వేస్తుంటే తెచ్చు కోపోన్నాడు వేళ్లి తీసుకోవచ్చుకని వేయిచ్చుకొని తిన్నా ఆరోజు బాగుండంది టేస్ట్
ఆహా
అ ఓనర్ ఉంటే అట్లా అవ్వదు ఓనర్ లేకపోతే ఇట్లా అన్న కొంచెం అడిగిన చేసి పెడతాడ అనమాట
హహ
అ
నేను నీతో మాట్లాడుకుంటా బొమ్మ వేసిందే మళ్ళా
పెన్సిల్తో వేస్నావ్ రఫ్ చేయి
అదే రఫ్ చేస్తాను ఏం చేస్తా డబల్ పని పంచాయతీ అంత ఏందో తిక్కదని చా
చూడాలి చిర్రాకు వచ్చేస్తుందిక ఆ రోజు ఎగ్జామ్ రోజు లోనే వేసేటప్పుడు
ఒకటే కదా వచ్చింది ఒకటే వచ్చింది
ఒక్కటే ఆ ఒక్కటే అన్ని స్టెప్స్ వేసేసరికి ఇదయిపోయినాం వేయలాగా
ఎవడు కనిపెట్నాడో అయినా కనిపెట్టిండే వాళ్ళకి ఎట్లా వస్తాయి కదా ఈ తాట్లు ఈ ఫామ్లాలు అనేసి ఇదిట్లనే ఉండల్లా సి
అదే కదా మాకు అర్ధం కాదు హ
ఆ అసలు అంత బ్రెయిన్ ఎక్కన్నుంచి వచ్చిందిరా వాళ్ళకి ఎవ ఎందుకు కనిపెట్టినార అనవసరంగా మన ప్రాణాలు తింటన్నారు
కరానే ఏసారా అండ్ డౌట్స్ అన్ని చాలానే వస్తాయి
ఆ ఏందో అంత తిక్కొల్లు ఎవరో కనపెట్టిండేవొళ్ళు మెంటలొల్లు
హ్మ్
మళ్ళా ఏ ఐ కనిపెట్టినారు ఉండే సమస్యలు చాలువని ప్పి ఏ ఐ ఒకటి
ఏం చేద్దాం టెక్నాలజీ అప్డేట్ కావాలనిగా
అదే కదా ఇంగా ఎంతకు పోతాదో టెక్నాలజీ అన్నీ ఆటోమాటిక్ అన్నీ ఆటోమా ఇంకా నయం డబ్ బ్బులు గూడా అంద మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ పెట్టుకొని
పరిచయం చేసుకున్నాను మల్లగా అలాంటివంతా ఇ లే
ఏమో అది గూడా గవర్నమెం చేస్తే ఇ యా ప్రజ అంతటిని ఇేరు చూను ఉంటారు వాళ్ళంట
అలాంటిదే ఇచ్చేస్తే అప్పుడు ఈ బిజినెస్ల అన్నీ ఎందుకు జాబ్ ఎందుకు షాప్ సెందుకు
ఊరికే ఒకసారి ఊహించుకో ఇంత బాం టది కదా అట్లా అయినా అప్పుడు అప్పుడు షాప్స్ ఎవడు బెడతాడు
ఆ బిజినెస్ ఏం ఉండవు అప్పుడు నథింగ్ అసలు
ఎందుకు కష్టపడాలి కూర్చొని తిన్నా రూ అనుకుంటారంతా అప్పుడు
అందుకని వాళ్ళు ఆ సీక్రెట్ నీ రివీల్ చేయలేదు చెప్పరు బయటకి అసలు నోట్స్ ఎక్కడ ప్రిపేర్ అవు ఉంటాయని కూడా తెలీదు మాక్ మాకి
అవును నాకు ఒక మిషన్ దొరికేస్తే డోరేమాన్ లాగా అట్లా ఎవరన్నా నాకు ఇచ్చేస్తే మిషన్ మీళ బ
హు హు
తినిగుర్చోవచ్చు ప్రశాంత జాబ్ ఒద్దు చ్ చదువు వద్దు ఏమి వద్దు ప్రశాంతంగా ఉండచ్చు అట్లా గనక అయితే
అయ్యవంటే దేవుడు ఎందుకు ఇవన్నీ పెడతాడులే కాని
అవును
హు
ఇంకా
కా నాకు ఈవీనింగ్ మంచి నాకు నినటినుంచి మ చాక్లెట్ తినాలని ఉంది స్నికర్స్ ఫ్యూజ్
ఏ
అదేంటో అప్పుడికప్ ఇప్పుడు క్రీమ్స్ చాన ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య అనిపిచ్చిద్ లా తినాలనిపిస్తుంది
హు
హు మ్ అ
ఇంటికి ఎప్పుడు పోతున్నావు
అమ్మ రమ్మనింది ఉగాదికి ఇస్తారు కదా రెండు రోజులయినా రా అనింది కానీ యాక్చువలీ ఫోర్ డేస్ నేను అన్ని రోలు ఇంట్లో ఉండలేను
ఏ
మ్మ్ హు
ఓ
హు ఏవో ఫోర్ డేస్ నాకు ఉండబుద్ది అవ్వట్లా సో వెళ్ళిన పండకి ఇస్ సన రావాలి ఆ పిల్లని ఇంతకుముందు మ నా రూమ్మెట్ ఉందింది ముస్లిము
హ
రంజాన్ కి పిలిచింది రండి రావాలి అందరూ అని అంటే ఎ ఇప్పటినుంచో నేను బిర్యానీ అడిగేదాన్ని లేదాన్నిీ చేసుకని రా కట్తుుకొని రాసుకు తింటాము ముస్లిమ్స్ చాలా బాగా చేస్తారంట నాకు తినాలనింది ఎప్పటి నుంచి టేస్ట్ చేయలేదు అని దానికి ఆపిల్ ఎప్పటి నుంచి ఇంటికి రండు చేసి పెడతారు అమ్మ వాళ్ళు అని ఎప్పటి నుంచో అడుగుతుంది మేం పోలే ఇంకెలాగ పంండగ కదా రంజాన్ ఆ సో అందుకే అందరు వచ్చేసాయండి ఆ సరే సరే బాయ్